హలో ఏం చేస్తన్నారు
ఎం లేదు ఇప్పుడే నేను వాన పడింటే మ్యాగీ చేసుకొని తిన్టున్నా
ఓ
హు
ఆ తిన్నారా అయితే ఇంక చేసుకుంటన్నారా
అంటే చేసేసి ఇంగ తింటూ ఉండండి
ఓ తింటన్నారా
ఆ ఎట్లా చెల్ మ్యాగి అవునా అంటే ఎన్ని రకాలు మ్యాగీలు చేస్తారు మీరు
అంటే నేను మామూలుగా ఉత్తా నీళ్ళోటేసి చేస్తారు కదా అది చేస్తా ఊరికే కొన్ని కూరగాయలు వేస్తాం కదా ఎర్రగడ్డలు ట మోటాలు క్యారెట్ అవి రెండే వచ్చు నాకు ఇంకా య అవే కండి ఇంకా వేరల మీకు చాల రకాలుగా ఒచ్చు ఓ అవునవును అవ
ఆ ఆ నేను గార్లిక్ మ్యాగీ ఒకసారి చేసింటి అనమాట
నరు
ఎట్లాంటే మామూలు తెల్లవాయి వలిచి ఒక గ్లాస్ లో తెలవాయి కొద్దిగా కారం పొడి దంచమ
ఆ
ఆ తర్వాత నూనేసి అవి ఇట్లా మామూలుగా వేస్తావు కదా ఫ్రై చేసేసి ఇంకా మామూలు మ్యాగీ చేసినట్లా చేస్తే బల వుంటుంది
ఓ ఈసారి ఎప్పుడన్నా చేయీస్త నేను అట్ల మీకు జలుబు తగ్గిందా
ఆహా కొత్తగా తగ్గు ఎందుకో పడతంది నాకి
ఓ జలుబు అయిపోయింది తగ్గొస్తాందా ఇప్పుడు
ఆ తగ్గు వస్తన్ది
గుడ్డుతో చేసే మ్యాగి తెల్సా మికి
తెలుసది అది చే తింటి మొన్న రెండు సార్లు చేసింది తింటిక్పైై నుంచి
అవునా
ఆ అది ఎలాగంటే మ్యాగీ తీసా కదా మ్యాగీ ఒకటి సపరేట్ ఉరికే ఉడికి పెట్టా కదా
ఆ
అది ఉడుక పెట్టి అది సపరేట్ గా అట్లా పెట్టేసుకోవల్ల ఉడక పెట్టేసి కొద్దిగా అట్లా ఎయిటీ పర్సెంట్ ఉడకనిచ్చి ఆ ఆ
ఎగ్ రైస్ చేసేసినట్టు చేసేస్తామా ఆడ నూడుల్స్ ఏసేస్ అదే ఆ అవును
మామూలు పాస్తా చే
ఆ అవునవును నేను ఎప్పుడూ చేయలే దు అట్లా ఈసారి చేస్తా ఈసారి చేస్తా ఎప్పుడన్న
మసాలా కూడా ఎప్పుడు కలుపుతావంటే ఆయిల్ వేస్ ఎగ్ ఉప్పు కారం కొద్ది గరం మసాలా వేసేసి అవన్నీ కలిపి చి మళ్ళీ మ్యాగి వై
ఓ ఆ ఏస్తా ఈసారి నాకు ఇప్పుడు చెప్తా ఉంటే బాగా నోరు ఊరిపోతా ఉంది
నోరు ఊరి పోతాంద నీకు
ఊ ఇంకేముంది కొద్దిసేపు ఉంటే తినేకిపోతాం ఆ
మ్యాగి కాదు ఇప్పి
ఇంకా ఏం ఏం తిన్నారు మీరు మధ్యానం
మధ్యానం నేనొచ్చేసి వంకాయ చారు తిన్న అనమాట మనీ
బాగుందా మరి
ఆ బాగుంది
బాగా చేస్తారా మీకీ
అ ఆహా
బాగా చేస్తారా మీకి అవునా అయ్యో
ఉ
నేను ఈ రోజు ఏం తిన్నా అంటే సాబార్ చేషినారు మాకి
ఇది
పొద్దున ఏం తిన్నారు మీరు
ఇప్పినేనా అదేనా మ
మధ్యానం ఏం తిన్నారు మధ్యానం కాదు పొద్దున పొద్దున ఏం తిన్నారు
పొద్దున్న వచ్చేసి నేను ఉప్మా తిన్నా
వాళ్ళకి పొద్దున్న దోశ చేసిందా ఉం
దోశ చేసిందేమి కి ఎగ్ దోస మాములు దోస
పొద్దున్న కదా పొద్దున్న అంతా పెట్ గుడ్డు దోశలు అవంతా ఇంటి దగ్గర అయితే మనం వేసుకొని తింటాం బా పొద్దున్నే
ఓ అవును రేపు మీకు హలి డేన ఏమైనా
ఆహా ఏం లేదు ఉంది మాకి పోవాలి మీ స్నేహితురాళ్ళకు కూడా ఉంది కదా
ఆ అనుకుంటే ఇంక అందరికి ఉంటే
ఆ ఉంటే అందరికి ఉంటుంది ఇంకా
ఉం
ఏందో రోజు తల్లకాయ నొప్పి ఇ బ్వలేె ఇవంతా
అవునా
రోజూ పోవాలా మళ్ళీ ఆదివారం కూడా పోవాలా మాకి వేరేది ఆప్టిట్యూడ్ అని అది ట్రైనింగ్ ఉందనమాట దానికి
ఉం అవునా ఆ
ఎప్పుడు అయిపోతదో ఈ ఆరు నెలలు అనిపిస్తా ఉంటా
అంటానా ఉం
ఫస్ట్ ఈ ఆరు నెలలు గడిచిపోతే ఇంకా
చ్ ఇదొక్కటి మంచిగా సెటిల్ అయితే చాలు కదా
ఆ అవును ఇంగే బాధ ఉండదు మళ్ళా బాధ మల్లలు ఇంకా మామూలేయే అవంతా
ఆ
ఉం ఏందో ఏం చేస్తారు మీకు ఈ రోజు రాత్రికి తినేకి తినేకి ఏం చేస్తారు హలో హలో హలో హలో తినేకేం చేస్తారు రాత్రికి
హలో ఇంకేంటి